హలో
హ్మ్
హలో
ఆ చెప్పండి బావున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారు
బావున్నామండి ఏం చేస్తున్నారు
ఇ ఏం లేదు పాపకు పాలు తాగిస్తున్నా
అవునా న పేరు పాప పేరు న చ చదువ కొంట వన్నా
కుంటున్నారా
మ్
స్టూడెంట్ హా
అన్నే
ఆహా నేన్ మ్యారిడ్ ఇద్దరు పాపలు మ్ మ్ పాప పేరు అన్నపూర్ణ ఇంకా ఏం చదువుతున్నారు ఆహ మమ అ అయ్య మావయ్య రీసెంట్గా చనిపోయిండు ఆ పేరు పెట్టిన తర్వాత చనిపోయిన్ర అని ఆ సెంటిమెంట్
ఇంకా బ పేరు మర
అన్విత
కందీత కందితనా ఇద్దగా నంక ఏమ అంటద అ నాకుళ్ళి ఒళ్ళు న ఏం బేట్నే వంటది ఏమంటద అమ్ మీ పాప
అక్క కే మా కొత్తప్పే అ నాకేం
అ అంటారు మిమ్మల్ని పక్క మేమే మా మమ్మీని పేరు పెట్టిన పేరు వటిన వందంది ఎతం
అదే
అజ మీ రాత్రంచి కుడి ఆ
ఆ సర్టిఫికెట్స్ లో చేం చెపియాలి ఇంకేం చెపియలేదు
ఆమె ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఏంని మనంగా కధుగదా అందా డిఫరెంట్ గా చూస్తారేమన్నా పేరు ఆ అట్లుంటే పాపమ్
అవును
ఉమ్
ఇంకా ఏం చదువుతున్నరు?
ఉమ్ ఉమ్ పోలీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితున్న పోలీస్ ఇంకా రాలే ఆర్మీ
ఓకే ఓకే ఆహా ఇంటర్తోనా? డిగ్రీతోనా?
ఉహు మొన్నే అది
ఇంటర్తోనా
మీరేం చెస్తరు క్వాలిఫికేషన్ ఏంటి?
క్వాలిఫికేషన్ డిగ్రీ
ఉహు అందరు డిగ్రీ చేసినోలే ఉన్నరు అవును అందరు డిగ్రీనే అంటున్నది అంటున్నా
ఆ అంతేగా ఇంకా అమ్మాయిలు ఆన్ ద అది స్తారు తర్వాత పెళ్లి చేసేస్తరు హ్ ఊ అక్కడికే ఎక్కువ అయిపోతు సరిగా వాళ్ళకి
అవును ఉమ్
ఇప్పుడు బి. ఈ. డి ఓ ట్రై యా నుంచి మళ్ళీ బి. ఈ. డి
అవునా మీ ఆయన గ్రేట్ అక్క అన్న మంచోడే చదువుపిత్
హ హా హా చదువు ఇయ్యరు మనమే పైట్ జేస్
అంతేనా అంతేనా మాక్క ఇంక ధైర్యం చేయలేదు మా అక్క కూడా బీ. ఈ. డి రాసింది టూ టైమ్స్ రాసింది టూ టైమ్స్ వచ్చేను ఫీజ్ కట్టలేదు వాళ్ళ ఆయన ఇంగ
అయ్యో
ఇ
ఆ మీరిఇద్దర సిస్టర్స్
ఉమ్ మా అక్క కు కూడా పెళ్లయింది
ఆహా చదు చదుతున్నా టూ ఇయర్స్ నుంచి పెళ్ళన తర్వాత ఫైవ్ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి చదువుతున్నా ఆ ఇంకా
ఎమ్. పి. సి అక్క మీరు
ఎంపీసి తినా నాది కూడా ఎంపిసి ఇంటర్
వాల్ చదివేద్
హా అహ్ మరి డిగ్రీ అదేం చెయట్లేదండి ఎందుకు
డిగ్లీ అయిపోయింది ఎంసిఏ అయిపోంది ఎంసిఏ అయిపోండి కానీ అప్ కోసం ప్రిపేర్ అయితున్నా
ఆహా ఆహా
ఇంగా ఏం లాభమో
అట్ల అనుకోద్ ద్ మే ఎప్పుడో ఒక అప్పుడు ఉపయోగపడతది కనీసం ఇప్పుడు స్కూల్ల్లో టీచ్ చేయాలన్నా కంపల్సరీ డిగ్రీ పీజీ టిటిసి బిఈడి ఏదో కనీసం నార్మల్ జాబ్ చేసుకుందాం మన గవర్నమెంట్ కాకపోయినా
ఊ అవు
ఇంక మన విలేజెస్ లో అయితే ఇంకా
ఇ ఇంకా పెళ్ళైనోళ్ళకైతే ఇక చిన్న పిల్లలకైతే అదే ఇంగ వాళ్ళ పిల్లల్ని తీసుకపోవడం అదే ఇంగ
టే స్కూల్ వాళ్ వీళ్ళు అందరు కలిసిపోవడం ఇదే
మా ఊర్లో అయితే చాలా మంది తీచ్ ఇమి వీళ్ళే ఎసరు మాకు స్కూల్స్ దగ్గర ఉంటయ్
ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిండ్రా
ఎయిట్ కే మాకు తొమ్మిది అయిపోయిందా
ఆ చేసినా అమ్మానా నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటికిద్దరు ముగ్గురి లంచ్ నేనే జేపియాలే
అవును నాది డ్యూటీ ఇంగ
ఇంకా హాస్ చ్చలా
అదే అక్క
ఆహా
ఏం కర్రీ చేసినవ్
కర్రీ గోర్ చిక్కడుగాయ్
ఉహు
మీది
క్యాబేజీ ఫ్రై పప్పుూ కర్రీ
ఉహు ఇంకా హాల్డ్ సేమ్ ఆహా
అ
హలో
హలో
సెమిస్టర్ ఉందా ఇప్పుడు
ఆ సెమిస్టర్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయింది
ఆహా సెకండ్ సేమ్ ఆ ఫోర్త్ ఆ
ఎంటి మొక్క ఉ
ఇంకా చదువుకుందామని ఉన్నా పెళ్లి చేసిేస్తారు మేం చేయలేం ఇంక అబాబ్బా ఇలాజావ ఒకోటే వరకు ఉంచె ఆ
న నీకు తూడ పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు
ఆ ఒక తమ్ముడు ఒక చెల్ల
బస్ మీ చెల్ల ది అయిందా మరి మ్యారేజ్
ఆ చెల్లెదయింది చెల్లెకి ఒక బాబు
అప్పుడ లే చేసవా
ఆ చేే సేశిరు నాది అయిపోయిన వెంటనే టూ ఇయర్స్ కి ఆమెది మా ఇద్దర గాప్ టూ ఇయర్స్ అ అందుకే టూ ఇయర్స్ లో పెళ్లి చేసేయాలట చేసెసిరు ఎప్పుడో ఇంకా
అయిపోయినాకేచేసుకున్నా ఫార్మింగ్
ఆహ డిగ్రీ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ కి చేసుకున్నా
ఓహోమీ చెల్లది కూడా అయిపోయానాకనీ ఇలా
చెల్లది కూడా డిగ్రీ అయిపోయినాకనే
అ
ఉ నా పెళ్లిికి తొందర తొందర చేసే యాలి చెల్లి ఉంది తొందర చేసే చాలు ఉంది చావాకొట్టిండ్రూ
డిగ్రీ సెకండ్ ఇయర్ లోని చేసాం బ పాప
ఆమో ఆ పెళ్లయిన తర్వాత డిగ్రీ
నాస్తేన అయితే గోరం అంటే ఎంత నుండే పెళ్లి చేయాలిని అనిది తెలుసా మా డాడీ అయితే
ఆమ్మో హమ్ ఏ చలు ఆ ఏజ్ లో ఎస్తా అమ్మ గోరం
అప్పటినుంచలే చేయాలి చెయ్యాలి చేయాలి చెయాలి అనుకున్నాది మా డాడీ ఇద్దరు బిడ్డలు ఉన్నారుయి
ఆ ఇద్దరు ఉంటే అదే టెన్షన్ వాళ్ళకైతే
కది చేే ఇంకా ఇక కూల్ అయ్యడి ఇక ఇప్పటికీ నన్ను కూడా అంటారు మంచి అబ్బాయి దగ్గర చేయాలి మంచి అబ్బాయి దొరుకుకియాలని న మాక చేస కాటిగా ఇ తెలుస్తా అంద
ఇం మీరిద్దరేనా మీరు ఆ ఏం కాదు లేట్ అయినా ఏం కాదు ఇంకొక కొడుకుంటే ఇంకా వానికి చదువు అది ఇది అని ఉంటది కానీ మీరు ఇద్దరే కదా లేటుగా జాబ్ వచ్చిన తర్వాత చేసుకో ఉమ్ ఈ కాలంలో జాబ్లే లేకపోతే బతికేటట్టు
బతికేటట్టు లేదు
అది జెంట్స్ కూడా అమ్మో మగవాళ్ళు కూడా బాగా గోరంగ ఉన్నారు. సెల్ఫిష్ అయిపోయిన్ర ఫ్యామిలీ పిల్లలు ఇదంతా లేదు వాళ్ళది వాళ్ళకన్న తడి కాబట్టి మనది మనకు ఉండాలి పిల్లల కోసం కంపల్సరీ అస్సలు ఉండద్దు అట్లా ఉమ్
ఏం అడుకుంటాం అడగాలే మనం మన ఇష్టాలన్నీ చంపుకోవాలి ఇంకొక అడగాలంటే అది ఎవరినైనా సరే పేరెంట్స్ ని అడిగలేము ఎవరిని అడగలేము.
అస్సలు అడగలేం పేరెంట్స్ ని అడుగు వాళ్ళే ఏదో ఇవ్వాలని పిచ్చి ఇస్తే త ప్ప మనం అడగలేము అడగబు ద్దిగాదు
మ్మ్
ఇ హస్బెండా హస్బెండ్ మంచోడు అయితే ఒకే మంచోడు తే అంతే ఇగ కష్ చాలా జీ
కొందరీ ఎంజాయ్ చేత్తరు కొందరు పెళ్లి అయి పెళ్లైనంక ఐ తే
ఆ కొందరు ఉంటరు అదృష్టవంతులు
మ్మ్
మ్మ్ ఫస్ట్ మన కాల మీద మనం నిలబడితే తర్వాత అవ అన్ని మన కాళ్ళ దగ్గరికి వస్తయ్ అట్లా రెస్పెక్ట్ కూడుం ఉంటది ఆ చేసుకునోనికి భయం కూడా ఉంటంది దీనికి జాబ్ ఉంది ఇది ఉ అంటె వెల్ పోతేవన్న భయం ఉంటది
అవునక్కా
అ చీప్ గా సూస్తారీంగ ఇది ఎక్కడికి వోతది తాడే ఉంటది అన్
ఆ అది బాగుంటే మనం ఏం చేసినా ఎవ్వరు ఏం అనరు. ఎవ్వరేమనరు మనల్ని
అవును ఈ పేరెంట్స్ దగ్గర ఉండద్ లే వాడు బోవన్
మ్మ్ ఉన్నలే అవును అదే అదే ఏమనరు అదే అమ్మ గారి ఇంటికాడ ఉంటే. ఘోరంగా చీప్ గా వాళ్ళక్ కూడా బరువైన పీడే వాళ్ళేం
వాళ్ళకు అనిపిస్సది ఆ వాళ్లక్ గూడా అయ్యో నా బిడ్ డి ఇక్కడే ఉంటాంది కదా అనో ఫీలింగ్ ఉంటది ఇంగా చూసే వాళ్ళు అయితే వంద రకాలుగా అంటరు
ఉ అంటారు దూరంగా ఇట్లే చచ్చిపోవాల్సిందా
హ్మ
ఉ
మీ సిస్టర్ చేస్తుందా మరి
మా సిస్టర్ కూడా చిన్న పాప
ఆహాహాహా
త్రీ ఇయర్స్ గూడా కాలేదు ఇంకా త్రీ ఇయర్స్ యితే ఈగ ఆమే గు స్కూల్ పనేంగా లేకపోతే వాళ్ళు అత్త పోలం దగ్గరికి రమ్మంటందిఇప్పుడే. ఉ నేను ఎత్తుకుంట నువ్వు పోలం దగ్ దగ్గర పో అని గొడవ పెట్టుకుంటంది మా అక్కతోని
అయ్యో పాపం
హ
హ్మ ఇంగ చదువుకునళ్లతో ఆ పనైతదా అస్సలు గాదు ఇక్ ఈ కాలంలో సిజరన్లు అవి ఇవి ఎక్కడ చేస్తారు ఆ
డిదీ జరుకోన్ ఆ నేనన్న తింటా మా అక్క పాపైతే తిన్. సరే అక్క ఉంటా ఇంగా ఉంటా అంటన్న బయ్
ఆ టైమైంద ఓకే ఓకే